హలో హలో
హలో వినిపిస్తుందా అండి,
ఆ వినిపిస్తుందండి,
ఆ నమస్కారం అండి,
కరం అండి
మీ నుంచి కొంచెం. సమాచారం సేకరించుకోవాలనుకుంటున్నాను. మీరు ఆ అనుమతి,
ఆ స్వీకరించుకోండి అనుమతి తెచ్చుకుంటాను ఏం చెప్పాలండి
ఆ అవునండి మాదీ కొ మీ కొంచెం సాంప్రదాయాల గురించి ఆ తెలుసుకోవాలనుకుంటున్నానండి
ఆ అడగండండి తప్పనిసరిగా చెప్తాను ఔను
ఔ మీరు ఏ సాంప్రదాయానికి ఎక్కువ టి ఫాలో అవుతారండి
అంటే ఇండియాలో ఉన్న సాంప్రదాయాలా అండి మీరడుగు
ఆ అవునండి
తే ఇండియాలో చానా రకాంగా సాం సృత సాలు విభజించబడాయండి అందులో మనం మెయిన్ గా ఎక్కువ మాట్లాడుకోవాలంటే హిందూయిజం ముస్లిము సిక్కు జైనిస్ జం బుద్ధిసము క్రిస్టియన్స్ అండి
క్రిస్టియన్స్ అనేది మన ఇండియా వ వైడ్ కాకోకుండా చాలా వల్డ్ వైడ్ అనేది ఎక్కువ ఫాస్ట్ గ్రోయింగ్ రిలీజన్ అంటే ఆ క్రిస్టియానిటీ అండి దాని గురించి ఓ కొన్ని మాటలు ఏమనా చొప్పగలరా మీరు
అంటే నాకు తోచినదయితే క్రిస్టియన్స్ అంటే వాళ్ళు
అంటే ఏ గాడ్ ని బిలీవ్ చేస్తారు అంటే వాళ్ళు ఫాలో అయ్యే కల్చర్ వాళ్ళు ఏసుకునే డ్రెస్ సెన్స్ ఏమన్నా చెప్పగలరా అండి
బుక్కు బై బిలండి హోలిబా అవునండి ఆ గ్రంథం పేరు బైబిలండీ అ వాళ్ళు ఎక్కువగా చె ర్చికి వెళ్ళీ అంటే ఒకరు ఒక తా ప్రా చేసుకుంటారు కదా వాళ్ళు చర్చలో ప్రార్థన చేసుకుంటారండి వాళ్ళు ఎక్కువగా వైట్ వైట్ డ్రెస్ వేసుకోడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారండి
అవునండి
ఆ ఇంకా ముస్లిమ్స్ వాళ్ళు అయితే ముస్లిమ్స్ వాళ్ళు మసీదుకి పోయి అక్కడ వాళ్ళ ప్రార్
అవునండి
వాళ్ళ గ్రంథము ఖురానండి వాళ్ళు ఎక్కువగా ఎసుకున్న డ్రసింగ్ తెల్వదు జుబ్బా అంటారు కదండి
అవునవునండి కుర్తాలు ఎమన్నా
జుబ్బాస్ వేసుకుంటారండి ఇంకా తలకాయ పైన టోపీ పెట్టుకు
అవునండి
ఇంకా హిందూస్ అయితే పంచకట్టంటారు కదండి
అవునండి
ఆ పంచగడ్డ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారండి, వాళ్ళు కూడా చాలా రకమైన నాగరికత వాళ్ళ వాళ్ళతో ఉందండి. రాజులు పరిపాలిం తింటారు అలా వాళ్ళు గుడికి పోతారండి
అవునండి
వాళ్ళ గ్రంథము మహా వాళ్ళ గ్రంథాలు కూడా చాలా గ్రంథాలు ఉన్నాయండి
అవునండి రామాయణం, మహాభారతం, ఆ అలాగ భగవద్గీత, వాళ్నమ్మే పుస్తకాలు చాలా ఉన్నాయండి.
అవునండి ఇంకా మీరు నాకు తెలిసినది ఇదే అం ఇంకా మీకు తోచింది ఏమన్నా ఉంటే మాతో కొంచెం షేర్ చేసుకోగలరా అండి
తప్పకుండా సేవ్ చేసుకోం ంటా అండి నాకు తెలిసిన ఫస్ట్ చెప్పాలంటే, ఇండియాలో వచ్చేసి చాలా రిలీజియన్స్ని, చాలా సంప్రదాయాలని, చాలా చాలా బిలీఫ్ చాలా బిలీవ్ చేసారండి చాన గార్డ్స్ ని అలాగా నాకు తెలిసి నేను చెప్పాల అంటే ఇప్పుడు ఇండియాలో వచ్చేసి క్రిస్టియానిటీ ముస్లిం మై అంటే ఆ ఇస్లామిక్ హిందూయిజము బు బుద్ధిజులు అంటే వాళ్ళ చాలా మంది సిక్కులు అంటి వాళ్ళు చాలా మంది అనేక రకాలుగా ఉన్నారండి అవునండి వాళ్ళు చ ఒకోరు ఒకోరకమైన సంప్రదాయాన్ని సంస్కృతిని పాటిస్తారండి
అవునండి
ఇప్పుడు క్రిస్టి క్రిస్టియానిటీ లో క్రిస్టి ఇగ క్రిస్టియానిటిలో జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళు వాళ్ళకి సపరేట్ కల్చర్ ఉంటదం ఇగ వాళ్ళు ఎక్కడ పోతారంటే పాస్టలగరికి బో తారండి వాళ్ళు చర్చి లకిపోయి పాస్టర్లు ఫాదర్లు తెలుసు కదండి మీకు ఆ చర్చి లో ఉంటారండి మామూలుగా గుడిలో గుడిలో వీళ్ళు ఉంటారు కదండి పూజారులు వాళ్ళు అలాగ ఇగ పూజ చేయడానికి చర్చిలకి చర్చికి పోత తారండి వాళ్ళు ఆ దేవుని ప్రధించడానికి కోసము
అవును
ఆ అవునండి మీకు ఏమైనా క్రిస్టియన్ వాళ్ళు జరుపుకునే పండుగలు ఏమైనా తెలుసా అండి మీకు
నాకు తెలిసి వాళ్ళు జరుపుకునే పడుగ క్రిస్మస్ గుడ్ ఫ్రైడే అండి
అవునండి
తెల్స్ అండి
క్రిస్మస్ ఎలాగ జరుపుకుంటారో మీకు ఏమన్నా తెలుస అండి క్రిస్మస్ గురించి చెప్పగలరా మా గురి మాకు గేమన్నా
వాళ్ళు కలిచి దేవుడు పుట్టినరోజుగా సందర్భంగా వాళ్ళు ఆ పండుగని జరుపుకుంటారని నాకు తెలుస అండి
అవునండి ఏదో కోరికలు కోరి దానికి చెట్టుకి క్రిస్మస్ ట్రీకి ఆ కడితే ఆ శాంటా క్లాస్ వచ్చి అది కోరికలు నెరవేరుస్తాడని కొంచెం కథలు విన్నాము అది దాని గురించి ఏమన్నా చెప్తారా
అంటే అది నాకు కూడా మడసంగా తెలిదుండి చిన్నప్పుడు బొమ్మల్లో నేను చూశానండి మీకు తెలిస్తే మీరు చెప్పండిండి ఎద
అదే అండి నాకు తెలిసిందది అదే అండి వాళ్ళు క క్రిస్టియాని బిలీవ్ చేసే వాళ్ళు ఆ ఏసు ప్రభుని ఎస్ ప్రభుస్ ప్రభు ఉంటారండి వాళ్ళకి వాళ్ళు నమ్మేది ఏసు ప్రభునండి వాళ్ళు క్రిస్మస్ రోజున వా హంట్రే డిసెంబర్లో వస్తుందండి క్రిస్మస్
అవునండి
ఆ అది వాళ్ళు కోరికలు అన్నీ కోరి అవిక్ కడతారండి చెట్టుకి క్రిస్మస్ ట్రీకి అలా అంటే తెలుస అండి ఇస్లామిక్ గురించి ఏమన్నా చెప్పగలరా అండి
ఆ తప్పనిసరిగా చెప్పగలనండి
ఆ చెప్పండి
అంటే ఇస్లామిక్ ఒక మంత్ స్టార్ట్ అయ్యేద మొహరంని నెలా అంటాడు కదండి
అవునండి
అప్పుడికి ఎవ్రీ ముస్లిమ్స్ అప్పటి నుంచే ఫస్ట్ మంత్ ఇంకా స్టార్ట్ చేస్తారండి మొహరం మంత్ నుంచి చే
అవునండి
వీళ్ళకి చాలా రకాల పండుగలు ఉన్నాయండి అంటే రంజాన్ బక్రీదు మొహరము మనకు తెలిసినంత వరకు కు ఈ మూడు పండగలే అండి
అవునండి
ఆ మనకు తెలియకుండా వాళ్ళు వాళ్ళు ఓన్ గా ఇంట్లో జరుపుకునే పండుగలైతే ఇంగా చానా రకమైన పండగలన్
ఆ అవునండి ఆ పండుగల గురించి మాకు చె కొంచెం వివరంగా చెప్పగలరా అండి కొంచెం మాకి
అంటే ఆ పండగలు చెప్పేకి కూడా వీలు కావండి అది పండగల పేర్లు కూడా నాకు తెలీవండి అంతగా
అంటే మొహరం గురించి రంజాన్ గురించి బక్రీద్ గురించి ఏమైనా చెప్పగలరా అండి
ఆ అలా పండగలైతే చెప్పగలనండి
ఆ చో చో పా మాతో పంచు
అంటే మొహరం పండగ అనేది మొహరం అన్ టే ఇంగాే ఎవురీ ముస్లిం కి ఫస్ట్ నెల అండి అది
అవునండి
ఆ ఇప్పుడు హిందూస్ కి ఉగాది ఎలా ఫస్ట్ నెలోనో ముస్లిమ్స్ కి మొహరం అనేది అలా ఫస్ట్ నెలా అండి
అవునండి ఓ సంవత్సరంలో ఫస్ట్ స్టార్టింగ్
ఆ నెల మొహరం నెల అండి ఆ మొహరం నెల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇద్దరు ఇద్దరు దేవుడు యొక్క ఇద్దరు కొడుకులు వాళ్ళ ప్రాణాలు అర్పిచ్చిన రోజును మనము మొహరంగా భావిస్తామండి
అవునండి
కి గుర్తుగా మనము ఇంగా మీరు కూడా చూసింటారు కదండి
అవునండి తెలుసన్ ఆ ఆ పీరు మొహరం అనేది అంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ జరుపుకునే పండగాని తెలుస అండి నాక్ అ మొహరం మాయ మా ఊరు సైడ్ బాగా జ చెప్తారండి
అవునండి ఇది మొహరం నె నెల అనేది అంటే ఎలాంటి కులాలు కాని, ఎలాంటి మతాలు కాని లేకుండా అంతా సరి సమానంగా చేసుకునే, ఆ అంతా కలిసి జరుపుకునే పండుగ ఏదైనా ఉందా అంటే అది మరోం ఒకటి
ఆ అవునండి
ఇంకా అండి మీకు సంక్రాంతి దసరా అలా హిందూస్ జరుపుకున్న పండుగలు ఏమన్నా కొంచెం వాళ్ళ డ్రెస్ సెన్స్
అవునండి తెలుసండి
వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అలా మాకు చెప్పగలరా అండి
తప్పకుండా చెప్తానండి తప్పకుండా చెప్తాండి హిందువులు అంటే హిందువులకి చాలా రకమైన దేవుళ్ళు నమ్ముతారండి, హిందువులు వచ్చేసి మెయిన్ గా వ వచ్చేసి బ్రహ్మ విష్ణు ఆ శివుడు అనేది ముగ్గురు ఉంటారండి
అవునండి
శివుడు వచ్చేసి డ్రెస్ట్ రాయారంటే అంటే అంటే తొలగిస్తాడండి
ఆ అంటే ఎలాంటి మన కల్లా ఎలాంటి నెవి తు ఎనర్జీ రాక్
రాకోకుండా అలాగా మన నుంచి చెడు ఏదైనా గానీ ఏదైనా గానీ సృష్టిలో డెస్ట్ ట్రై చేయగలిగిండే శక్తి ఉండేది శివునికి అని నమ్ముతామండి
ఆహఓనండి
అవునండి ఇంకా బ్రహ్మదేవుడు వచ్చేసి ఇంకా ద క్రియేటర్ అంటారండి ఆయన్ని ఏదైనా గానీ కానీ మన సృష్టిలో ఏది క్రియేట్ చేయబడినా ఆయన చేతే క్రియేట్ చేయబడింది అని, ఆ పురాణాలు చెప్తాయండి.
అవునా అండి
అవునండి ఇంకా విష్ ఇట్ ను వచ్చేసి అ ఈ ఈ విశ్వంలో ఉండే ప్లానెట్స్, గ్రహాలు, భూప్రపంచము, సూర్యుడు, చంద్రుడు, అన్నిక అన్నిటినీ అ టే దాన్ని రూలర్ండి అంటే వి విష్ణు
ఆ
మీకు తెలిసే ఉంటుంది కృష్ణుడు రాముడు ఇలాంట అవతారాలనే ఎత్తానండి విష్ణువుడు నరసింహ అవతారము ఇలాగ నమ్ముతారండి దేవుల్ని
అంటే మీకు నార్త్ సైడ్ ఒక సాంప్రదాయాలు ఏమని తెలుసు అండి మీకు సంస్కృత సాంప్రదాయాలు నార్త్ సైడ్ హిందీ వాళ్ళు అంటారే హిందీ వాళ్ళు
అవునండి అవునండి
ఆ ఏమని చెప్తారా అండి వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ వాళ్ళ సాంప్రదాయాలు అలా
వచ్చేసి ఎక్కువ అంటే వాళ్ళ లాంగ్వేజ్ వచ్చి హిందీ మడతారండి వాళ్ళ లా వాళ్ళ లాంగ్వేజ్ వచ్చి హిందీ మాడాతారు వాళ్ళు తలకి పాగా వేసుకొని ఆయన అలాగ ఉంటారండి
వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కూడా అదో రకంగా ఉంటుందండి
అవునండి అవునండి
వాళ్ళు ఎక్కువగా రామ రాముడిని కృష్ణుడిని ఎక్కువ వాళ్ళు నమ్ముతారండి ఇగ
ఆ అవునండి
అంటే శ్రీరాముణ్ణి రాముడిని కృష్ణుణ్ణి
అవునండి
అందుకని అంతా జయ శ్రీరామ్ అంటారండి దేవ్ అల్లాహ్
అవునండి మీకు తెలిసిన సమా చారాన్ని మాకు అందించినందుకు చాలా ధన్యవాదాలండి
మీకు కూడా ధన్యవాదాలుండి మీకు తోచిన సమాచారాన్ని మాకు అందజేసినందుకు